హలో ఉ
ఈన్నే ట్వంటీ సెవెన్ ట్వంటీఎయిట్ అయింది.
నీక్ గాదులే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే నాకు తెలిసి ఫేమస్ హలో
తెల్వద్
ఏమనుకుంటున్నావు అంటే ఉండు ఏయ్
ఆ నేన్ ఏం చేయట్లే
నువ్వేం జయలే పో
నేన్ గుడ ఏం చేయలా
ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే ఫ్రైడే సాటర్డే
తెల్సు
తెల్సు గదా
శ్రీరామ నవమి
శ్రీరామ నవమి
ప ట్వంటి సిక్స్ శ్రీరామ నవమి ట్వంటీ సెవెన్ సాటర్ డే ట్వంటీ ఎయిట్
మీకు హాలిడే ఇస్తారా అప్పుడు
అకాడమిక్ కాలెండర్ లో ఉంది సో ఉంటది
సో ట్వంటీ సిక్స్ హాలిడే ట్వంటీ సెవెన్ ఫ్రైడేనా సాటర్డేనా
ట్వంటీ సిక్స్త్ ఫ్రైడే అనుకుంటా ట్వంటీ సెవెంత్ సాటర్డే
కాదు ట్వంటీ సెవెన్ ఫై
అయితే ట్వంటీ సెవెన్త్ శ్రీరామ నవమి
నీకేమైనా పిచ్చా ట్వంటీ సిక్స్త్ శ్రీరామ్ నవమి అని ఉంది క్యాలెండర్ లో ట్వంటి సెవెన్ ఫ్రైడే
లేదు మా క్ కార్మి క్యాలెండర్ లో ట్వంటీ సెవెన్త్ ఇచ్చారు హ లిడే
ఏంది నీ బాష
ఎప్పుడో సరి ఇ సర్లే వదిలేసేయ్ దాని గురించి ఎందుకు
ఉగాది కూడా ఆ ఏందంటే కాదు ఉగాది కూడా సమీర వాళ్ళ నానమ్మ చెప్పింది ఆ పిల్ల మా ఫ్రెండ్ వాళ్ళ నాన బీ
ఆ ఆ ఆ చెప్పు
ది ఉగాది నైటీంత్ వచ్చిండి ఆహ్ రోజు అమావాస్య కాబట్టి ఆ రోజు చెయ్యరు ట్వంటీ చేశారు అని చెప్పింది
అవునా మనం ఎప్పుడు చేస్తున్నాము
అ
సార్ మనం క్యాలెండర్ లో చూసింద మన మనకు అలాంటి ఎం లేవు పాపా
అవును
ఆయన ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉంది నేను ఆ మమ్మీకి వీడియో కాల్ చేసి అందరితో మాట్లాడదాము అనుకున్నా
నీకి ఎగ్జాం గదా ఆరోజు
అవునూ
నాకు కాలేజ్ ఉంటది బాద పడద్దు
నైన్టీన్త్ ఏ డే ఏడే వస్తది తర్స్డే నా అ నైన్టీన్ అ అయితే ట్వంటీ మాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ కాబట్టి మాట్లాడతానం వీడియో కాల్ చేసి హ్మ్